హలో ఆ ఏం చేస్తలు
హలో
ఏం చేస్తలు
ఏమి ఏం చేస్తలు
తిన్నరా
తిన్లే ఇంకా తిన్నా తిన్నా
అన్నందుకు తిన్లే తిన్నావా అని అడుగుతాన ఇప్పుడే తినలే అన్నవ్ ఇప్పుడే తిన్నావా అంటనవ్
తిన్న తిన్ననప్పుడే
ఆహా
ఇగ అప్పుడే తినేష్నా
ఎం కర్రీ
ఆలు
ఉహు
ఏం చేస్తునరు ఏం చేస్తలు
ఏం గొంటళు
ఏం చేస్తాల అంటూనా
ఏమి లేదు బయడ కూర్చున్న బయట కూర్చున మామయ వస్తే మమ్మీ వాళ్ళ మాట్లాడతళ్ళు నేను బయటకు వచ్చి ఇక్కడ ఇంకా మామయ్య వెళ్ళా అని
ఎందుకోయమంటాను
ఏం లేదు ఉతూనే వాళ్ళ ఇంటి విషయాలు కొని చెప్తాను మొన్న దోతిలు కట్టిచూడంట వాళ్ళ మనవల్ల క చెప్తాను మమ్మీ వాళ్ళలకు
ఏ
అ
ఏం లేరా
మంటాను
ఏమన లే మమ్మీ మి మమ్మీ ఏమంటారు మి మమ్మీ ఏమంటుంది
అదే అట్లా అయింది తీసుకొచ్చాను అని చెప్తాను
అయితే పొయ్యేటలోనల్లా న న నాని అంటా అను
అక్కడ ఆపిన మళ్ళా వాళ్ళ ముందు వచ్చే వెళ్ళి బస్త ఇక నేను అక్కడ అక్కడ ఆపినం వాతంటే ఇగా మాట్లాడిన్నం, మంచిగాడు చిన్నప్పుడు మంచిగా కానీ ఇప్పుడు మంచిగాండ అంటారు
ఆ
హలో
వింటున్నా
ఆ మంచిగా చూస్తాండు
ఇంకేమన్నారు,
ఆ
ఇంకేమన్నారంటానా
ఎంలే
తెసిలట కట్నం
టూ థౌజండ్
ఆఓ ఇంకా
చెపలి
నువ్వే చెప్పాలి నువ్వే చే పాలి ఎడ తిరుగుతున్నావు
ఇ త టెన్కకి వచ్చిన
ఏమన్నా ఉంటాయి కింద ఈ వేడికి వార్చం పడతలే ఏమన్నా వెళ్తాయి
ఆ
ఏమన్నా తేళ్లుకి ఇట్లా వెళ్తాయి జీర్రలో తేలు వెళ్తాయి ఎందుకే ఎందుకుపోతన చెట్లు అ అలాగ
చెట్లలాగానీ ఇంట ఇంకా మంచిగా ఇట్లా క్లీన్ చేసాం మీరు ఆడుకుంటాం కూడా మీకేనే కూచున్నా అటికి దొరుగుతాను కానీ వలు అన అడతారు
తముళ వచ్చున్న
ఆహ
తముడు వచ్చిన
గట్టిగా మాట్లాడు
తమ్ముడు వచ్చిండా అంటున్నా
ఆ వచ్చిండు
ఉం తీసుకురా పోయిళనన్న మమ్మి వాళ్ళతో
కాదు అన్నమాట కదా అంటే అచ్చనా గారు అంతని చెప్తే అ బా చిన్నాను బా చిన్నా మోతును కదా అనంట
ఉం
చ చెప్ప మమ్మీ నాకు ఫస్ట్ ఇ మమ్మని చెప్పద రానంటే బా చ పోతుంది నేను మంచిగా అనింటా
ఉం
హ
ఒక్కడనే ఉన్నా బోరు కొడుతుంది ఎవరు లేరు అక్కొల్లు అక్కర్లే విషారు మాట్లాడుతుంది అక్కోళ్ళు అక్కోళ్ళ విషయాలు మాట్లాడుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటారు ఒక్కనే వున్న న్న పిచ్చి లెత్తంది
ఎప్పుడ
ఇప్పుడు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం
హలో
ఈ రోజు మధ్యాహ్నం పిచ్చి లేసిందంటున్నా
ఎందుకు
ఓ ఒక్కన్నే ఉన్నా ఎటు పోవాల్నో అర్ధం కావట్లేదు అంతా మా ఉన్నాయి
ఎందుకు మాలోల్లు ఎవ్వరు మాట్లాడల
ఉం మాట్లాడతారు లే కానీ ఎవరి పనుల మీద వాళ్ళ బిజీలే కదా
నువ్వేం చెత్తనవ్ మరి
నేనేం చేస్తా అడ కూర్చున్నా ఇగ పోయి మా కన్నయ నేను పోయి ఫోన్ చూసుకుంటా కూర్చున్నం హ చాల
మా లే్యా వాళ ఇట్లా
మీ డాడీ వాళ్ళు మీ అత్తమ్మళ్లు ఇంటికెళ్ళళ్ళు
ఓహో అక్కడ ఏమని మాట్లాడుగుతు మరి వాళ్ళు
ఏో మా వాళ్ళు ఏదో సోది పెట్టుకుంటారు సప్పలే ఇది ఆకిలి బాగర్లేదు సోవి
ఎవరది
అఖిల్ భావా వాల సోదది
ఉం
అక్కనీ తోలిండు గాని వియ్యం పొత్తున్నది గాని కంచం పొత్తు లేదని అంటన్నడట అఖిల్ వాల్ల మమ్మీ
ఆ ఏమంటంది
తున్నది గాని కంచం పోత్తు లేదని అంటున్నదట అఖిల్ వాళ్ళ మమ్మీ
అదే కట్టం దనికిే ఉన్నట్ లే
ఉం పోయి ఈనక చేసుకున్నది అప్పుడు ఇప్పుడు బాధపడాల్సి వత్తంది అని ఇక వాళ్ళు బాధపడతరు పూ పర్లేదు ఇది అక్కడి పోతే చూసుకుంటారు అక్కడి పోతే పర్లేదు ఈటు ఇక్కడికి వచ్చినప్పుడే వాళ్ళ అవ్వ రానియదు ఏదైనను
ఎక్కడికి వచ్చిన
పా ఇక్కడ ధర్మసరకు వచ్చినప్పుడు రానియది అయినాను భావ ను రానియ్యది అంతే గదా సైకో తరం అంత సైకో మొత్తం మొత్తం మెంటలే మొత్తం అది ఇగ
ఇయల రాలేదా
రాలే ఇయ్యాల బావ రాలే వాళ్ళ నాకు నలుగురు అల్లులు అనేకదా నేను ఇంత చేసుకున్నా నా ఎందుకు రాలే నాకు ఉన్నది ఇంకొ ఇది ఒక్కతోతె అయిపోతది ముగ్గురు అల్లుల్లు వచ్చిళు పరాయి వచ్చి నువ్వు మానోవయి ఎందుకు రాలేదు అని బావ మాపిద లొల్లి పెడతాండికా
ఆ
అట్లా
అదే ఎంత ముంది ఫోన్ చేసిర్రు
ధర్మ సార్గా
నాకు అయితే అప్పుడు మరి ఇచ్చినప్పుడెమో అయిందంటే లొల్లి పెట్టుకున్నాడు అంటే మరి ఉన్నాయా ఏం చేసిండు మరి తీసుకున్నాడా అని చేస్తే గది లొల్లిగా తెలుసు మమా అంటాం
ఆ నేను కట్నం రాసిచ్చిన కట్నం రాపించిన నేను నేను ఇయ్యలే వాళ్ళ చేతికి
ఉమ్
చెప్పరా
ఇంకేమంటాంది
ఇంకేమున్నది ఏమ్ లే
అ
ఇంకేం లేదు ఇక ఏమున్నది ఇక అదే మాట్లాడుతా అని తీసుకొచ్చింది ఎవలు ఎవలు వచ్చిలు అది ఇది అ నే అంటుంది మమ్మీ వీళ్ళువచ్చిలే పెద్దమ్మొత్త అక్కరా అకొత్తే పెద్దమ్మరాదు అనే మీ ఇంటి పక్క వాళ్ళ ఉంటారు మీ ఇంటి ఒక్కలని ఉంటుది మమ్మీ
అ చల్చిన అంట ఎవరైనా ఒక్కలే అత్తాలో అత్తలేరు ఒక్కలే ఒక్కలే అని అంటారు
ఒకరు వచ్చినా వీళ్ళు రారు అనే ఉంటాది అ సరే అ మనకేంది అనిపిస్తుంది ఎవలు ఒక్కలు వచ్చినా వాళ్ళు రారట్ అేహ
ఎవరో ఒకచ్చిన వాళ్ళు రారా
ఆ ఇప్పుడు మీ లెక్కనే చెప్తుందట వాళ్ళకి కూడా ఇప్పుడు పెద్దమాల లెక్కనే చెప్పిందట పెద్దమ్మకి జెప్పి వాళ్ళకు చెప్పుమని చెప్పిందట మానసక్కకు జెప్పు లావణ్యక్కొళ్లకు ఫోన్ జేషిల్లట గన్ మాక్ అక్కకు ఫోన్ చేయలేదట
హే నీ నెంబర్ భేట్నా
ఉహు
చేసింది కదా
ఫోన్ చేయలే అట చేసి చెప్పలే అట పెద్దమ్మని చెప్పమన్నట అంతే
? ఓహో ఇగో అర్థమైందా లేదు ఫోన్ జేత్తదన్ నేనింటికాడ్ లేను ఆ అమ్మ గుడిక్కడన్నే ఉన్నది నిన్న కాలే హాస్టల్ లో ఉన్నా అని చెప్పిందట
ఉమ్
అకా ఏడుతుంది నాకు
ఎ అక్క
అంటే డాడీ తోను మాట్లాడతా అండి ఇగ
ఆహ ఓకే కన్నాది మపేలక్కన ధర్మ ధుష్మ నామం ఏస్
గట్టిగ మాట్లాడవా ఆ టాపిక్కు
చిన్నక్క అందా పెద్దక్క అందా
ఉహు ఏమో అంత మనకు అంత పెద్ద వేరే కాతున్న సినిన్మా అంత వేరే అర్ధం కాకు టది అసలు ఆ సినిమా
ఆ
అది వాళ్ళది వాళ్ళకు ఏం అర్థం కాకుంటున్నది
చెప్పినతే చెప్పిల్లట
నాగ్గదే అర్ధం గావట్లే ఏంటసలు ఇవి ఏవో వాళ్ళలోళ్ళి లే
వాళ్లబద్ధం ఆడతాల్ల వీల్లబద్ధం ఆడతాల్ల ఇంగ
తెలియదు ఆన్ తెదీర్లే సప్పుడే కూకున్నమా ఒక చిత్తం మనకి ఏం సంబంధం లేదు
ఎవరన్నరట ఎవరున్నర్నితోని అట్ల చెప్పలేదటాని
పిల్ల
ఆ
మాడిపిల్ల పెద్దమో అంటూనా
ఆహ
ఉమ్ మదిపిల్ల పెద్దమ్మలోకి కూడా అక్కకు ఫోన్ చేయ్యకుండా పెద్దమ్మ తోనే అక్కన అక్కన్ అక్కకి చెప్పు అని అన్నదట అంతే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
అంతే ఇగ ఇంకేం టాకింగ్ యువర్ మామ్ అండ్ డాడ్ ఏమన్న నా మీదేమన్న ఫోకస్
నేన్ అన్లే
ఉందనా ?
ఏమో ఇప్పుడు నేను ఇట వచ్చిన ఏమన్న అనుకుంటారేమో అయ
యే లేదు వాళ్ళు వేరే మాట్లాడుకుంటారు డిస్కర్షన్స్
ఆ
వాళ్ళు ఏదో డిస్కషన్స్ పెడతారు
అంటే హలో
హలో
ఎవరు డిస్కషన్స్ పెడతల్లు
అది వేరే డిస్కషన్ పెట్టుకుంటాళ్ళు వాళ్ళు మనలో మన టాపిక్ వేరే మామయ్య వాళ్ళది
నేనిప్పుడు మీ వ వాళ్నెందుకన్న నేనసల్కి
ఉమ్
ఏ అసలు ఏం మాట్లాడతానా
నువ్వేం మాట్లాడ్నవ్ అసల్ నన్ను
ఇప్పుడు ఇడ్ వచ్చిన్ కదా ఏమాట్ల
ఓహో ఓకే ఓకే మమ్మీ వాళ్ళా అట్లనా నేను నేన్ మా ఇంటి ఆ చెప్తా ఆగు నీ సంగతి
సరేలే బై
అ